హలో ఫోన్ కొంచెం లేట్గా రెస్పాన్స్ అవుతుంది.
ఆ ఆ అదే ఒక్కొక్కసారి లిఫ్ట్ చేయడంలో కొంచెం ఇబ్బందయితాంది కదా
ఆ
ఆ అదే ఎంతసేపు ట్రై చేసినా గుడా ఒక్కొక్కసారి క్లిక్ కావట్లే మ్ పోసినవా మీ అబ్బాయికి స్నానం.
పోస్త ఆళ్ల డాడీ పోయిండు పోస్ స్త చెర్రీ ఆ లేవు
ఆ
హలో హడావిడి హడావిడి ఇంట్ల
మ్ ఇగ పిల్లలుంటే అంతే
రేపు దోషం టెన్ రుపీస్ ఈ ఇప్పుడు తింటరా స్నానం పోషి ఎప్పుడు మళ్ళ తిన్పించేది వాళ్ళ
ఇప్పుడే తిన్నరు. తిన్నంకనే పోషిన ఇగ స్నానం ఆ నైట్ తింటే తింటరు లేదంటే పాలు తాగుతరు.
హ్
అ ఫోన్లో బొమ్మల్ పెట్టియ్యాలంట. హలో
అ డోర్ వెట్టు
సౌండ్ తక్కో
చాయ్ తాగుతరా సాయంత్రం మీరు
చాయ్ కాదు పాలే
పాలేనా
మ్ చాయ్ తాగుతే ఇంగా పాలు తాగరు.
మంచి అలవాటే లే
గ చ పాల్ తాగిన తగకున్న పాలే పోత్త
చాయి అలవాటు ఉండనే ఉండొద్దు. ఏవో అప్పల్ చేసింది మ
ఇంగ అప్పల్ చేసిన్ రోజ్ అప్పల్ చేసినా గుడా నేను అంతే పాలు పోసి కాకపోతే కొంచెం లైట్గా చక్కెర ఏస్త
మ్ ఈ అప్పల కోసం చాయ్ చేయాల్సి వస్తాది. మా అక్క బిడ్డ చాయిల అయితేనే వేస్కుంటది.
మ్
అందుకే ఇప్పుడు పాలు ప్యాకెట్ తెప్పిచి మళ్ళ చాయ్ పెట్టిన ఇ
అవును ఇగ అప్పల్ ఉన్నాయంటే ఆటోమేటిక్గా అత్తనే ఉంటయి ఊరిల్ వస్తనే ఉంటయి అప్పుల్ ఎప్పుడు ఏస్కోవాలి ఎస్కోవాలని నువ్ చేస్తవా అప్పలు చేయవస్తాదా
అంతా రాదు మా ఆయన నేను ఇద్దరం కలిసి చేస్తాం గానీ ఒక్కదాన్నీ అయితే చేయలేను.
నేన్ గుడా ఒకదాన్ని ఏం చేయలేను కాకపోతే ఎవరైనా హెల్ప్ తీస్కుంటా అన్నమాట.
అంతేలే ఇగ అంటే మనం పెద్ద పెద్దగా ఏం చేయంగా ఒక రెండు షేర్లు మూడు షే
ఆ అంతే నేన్ గుడా అంతే ఆ కాక్పోతే ఇగ మూడు కేజీలు లెక్కకు ఉంటది కదా మనకెప్పుడు కొళ్తా మూడు కేజీలు బియ్యం తీస్కొని ఒక కేజీ కేజి అంటున్న పావు కిలోనో అర కిలోనో పోస్తాం
ఆ అంతే ఆ మేము కూడా అంతే మూడు రెండు అంతక్ మించి ఎక్కువ చెయను ఇగ్ మా అమ్మ చేస్తే పన్నెండు పదమూడు ఇ దరి పోయాలే కదా వాట హ, ఇద్దరి వాట మళ్ళా వాళ్ళు కొన్నించుకో. కోవాలే డ్యాడి కిపో తిన్నలు ఉమ్ ఉహు ఆ ఆకడ్కి అంతే మొన్న కూడా పన్నెండు చేసింది. మా అమ్మోలు ఇప్పుడు ప్రస్తుతానికి ఊర్లు రు ఉ ఇంకొక వన్ మంత్ ఐ
ఉమ్ హుమ్ హలో
ఆ ఇంటి మీరేకులు కొత్తాగున్నాయ్ ఆహా
ఉమ్ సిటిల్నే ఉంటారు మా మామై గారు
మ్ ఇక్కడ ఉంటేనే ఏమన్నా వెళ్త ఊర్లు ఉంటే ఎం వెళ్తే మ అమ్మ ఊర్ల పనిక జైలేదు
అవును మా మమ్మీ కూడా అప్పుడు కరోనా అప్పుడు వచ్చింది. ఆ ఎంత ఏండ్లల్ల పని అయినా కూడా సరే అక్కడ చేసుకుంటది కాగానీ ఇక్కడ ఈ ఎండ పని చే ఎలేర్ అక్కడ అలవాట్ ఉమ్ చేయ్లేరు
ఇంకా అక్కడ ఈ పనులు చేసి అక్కడికి వచ్చి ఆ ఒంగవాడి ఆ పొలాలక్ పోవాలం టే ఎడ ఓతరు
పోలేరు పోయ్లేరు ఆ మళ్ళ లేన్పోని తలకాయనొప్పి అన్న పడుడు గరం మీద జారిపాడుడూ అదోట్ ఇదోట్
ట్లున్నార్ నా పెళ్ళి చేసినాక, నా మ్యారేజ్ చేసినకు ఒక తొమ్మిది నెల్లు ఉన్నారు అప్పుడు లాక్ డౌన్ వచ్చింది
ఉమ్
ఇప్పుడున్నార్ ఇగా మళ్ళ అయిపోగానే మళ్ళీ వచ్చిర్ ఇగా గురైన్ మస్తర్వాత ఆ ట్వంటీలైంది మ్యారేజ్
అల్ నవ్య వాళ్ళద్ ట్వంటి వన్లైందా
టినే కాపోతే దాన్ది నా జనవరి నా ఫిబ్రవరి అయింది. ఆమెదేమో నవంబర్ అయింద్ అనుకుంట ఆహా లే లే జనవరే అయింది ట్వంటీ వన్నే
ఉమ్
ట్వంటీ వన్నె ట్వంటీ వన్నె. ఆమె ఆమదే
ఉమ్ వాళ్ళదేమో వాళ్ళది కూడా ట్వంటీ వన్లనే జనవరి అనుకుంట.
ఆ ట్వెంటీ వన్ జనవరి దే అమది అంతే సెవెన్ మంత్స్ గ్యాపో ఎం ఉంటది మాది అంటే బావాడ్కో దన్ కొడుకు నా కొడుకు
మ్మ్ హు ఇప్పుడు నీ కొడుకు పెద్దనా ఆ మీ చెల్లె కొడుకు పెద్దనా. మ్మ్ హు
మ్ మ్మ్ అద్ ఎమ్మటే నెల్తప్పింది
అవునవును ఆ మంతే ఒకటేనా జనవరిలో ఆ వచ్చింద్ ఆమెకు ఫిబ్రవరిలో నా ఎందుకంటే నేను ఆమె ఒకటే సేమ్ అప్ పెద్ద పాపున్న ఆమె ఆహ ఇప్పుడు నా నవ్య వాళ్ళ పెద్ద కొడుకు నా పెద్ద బిడ్డ
ఆ మరి నన్నెందుకు గిచ్చినావ్
మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా పెద్ద పాపకున్న ఊ నవ్య వాళ్ళ పెద్ద అబ్బాయికి పదిహేడు రోజల తేడనే పదిహేడు రోజలు నాబిడ్డే పె ఆ కొట్టుకొండి అని అంటున్నారు కదా ఆహా ఆఆహా
దీని దోరాత్అయిపోయింది సెప్పేది ఇంగ సాలు ఊకో నువ్‌గుడా కొట్టినావ్‌గా ఉహూ అప్పల్తింటావా చాయ్ చాయ్
హ్మ్ ఉహూ
హ్మ్ పిల్లలు కొట్ట్కుంటారా ఇద్దరు హ్మ్ మా ఈ కొట్లాట్లు అపుడు పెద్ద కష్టం
ఉహ్మ్ ఆ అది అప్పుడు మళ్ళీ మాకు రోడ్కుంటది ఇల్లు ఇగా అటువురుకుడు ఇగా ఆపడమే కష్టం హ్మ్ పె ద్ద పెద్దయి ట్రాక్టర్లు అవి జేసి ఆర్విస్టర్లు అవి వస్తాయ్ అట్లనే కొం చం భయమైతాది
అంతే ఇగా చూసుకుంటూనే ఉండాలే ఈ నవ్య వాళ్ళది కూడా రోడ్కే ఉంటది ఇల్లు
ఆ రోడ్కే ఉంటాయి కానీ వాళ్ళకెళ్ళి డీసిసేం అట్లాంటివి పోవు
ఆహా పెద్ద పెద్దయి పోవా మూలవి చిన్నగుం
ఉహ్మ్ అడ టర్నింగ్ ఎక్కువుండే కాబట్టి పెద్ద పెద్దయి పోవు ఆటోలు గ కార్లు ఇంక ట్రాక్టర్ గాట్లాంటియి పోతాయి ఉహ్మ్ ఇగ మా కాడనేమో అన్ని పోతాయ్
ఉహ్మ్
ఇప్పుడు నీకు బొడ్రాయ్ ఐడియా ఉందా
అంతా తెలువదులే ఆల్లూర్ అ ఇల్లు గంతే తెలుసుఇగ గుర్తులేదో రోట్రై స్ట్రైట్‌గోస్తే అటినుంచి కొంచెం తిరగంగానే ఆమూలబింనే అల్లా ఇల్లుంటది ఇంగ అంతవరకే తెలుసు హ్మ్ ఒక్కటే సారి వచ్చినాం కదా మానస వాళ్ళు ఇల్లు కట్టిన అన్నారు కట్టిరా ఆళ్లు కూడా
ఎవరు ఆ కట్టిల్లు కట్టిల్లు ఉమ్ కట్టిల్లు నేను కూడా ఏళ్ళలే అటుగాని టిల్లు ఆమెకుడా ఇద్దరు కొడుకులు
అవే ఆ హ్మ్ ఇంక ఆమె ఎవరో ఉంటది ఇంకా ప్రియాంక రెడ్డా
ప్రియాంక రెడ్డా
వచ్చిందా ఊరి నుంచి ఒకటే సారి చేసినాను కాల్స్ కావచ్చు
ఊరికిపోయింది అని అన్నదా
ఆ నవ్య అన్నది
ఆహా ఆమె పోయిందా నేను పోయినా
ఆహా అయితే నీదే చెప్పిండొచ్చు
హ్మ్ కావచ్చు నేనే ఆ రోజు ఫోన్ చేసిన నీకు ఫోన్ చేసీన్న ఎవరికో చేసిన ఆరోజు ఎ రోజు అంటే సండే రోజు సాటర్డే రోజు
హ్మ్ నాకే అట్ నాగూడా వచ్చింది ఓ కాలు
ఆ నీకు ఆ రోజు పండు ముంద అన్నావు కదా శనివారం శుక్రవారం అన్నారమా నువ్
శుక్రవారం ఉప్పలమ్మ
ఆ ఆ ఇయన్న ఉందిననే సరికింగ్ సైలెంట్ అయిపోయినా ఇక ఇంతలో నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి పోవడం అయింది
ఐరోయ కో వచ్చినవా
ఆహ ఇక్కడ ఊర్లోనే బొడ్రాయికి నీళ్ళ వసరను దుర్గమ్మ పండుగ గ ఇట్లా అయిందన్నారు అట్లా నేను అటు వెళ్ళిన అందుకే నా ఈ ఫోర్ కాల్స్ ఆగిపోయినాను ఇ మళ్ళీ అయిపోతే మళ్ళీ ఆ రోజు మొన్న వాళ్ళకి డబ్బులు పడ్డాయని అంటే సరే చూద్దాం అని నేను కూడా మళ్ళీ ఆ ఫోర్ కాల్స్ కంప్లీట్ చేసినా మరి చూడాలి ఆ ఫోర్ ఈ పడతాయో పడ పోరిట్లో ఒకడి పోయింది
అవుననుయి రోడు పోయినే నాకేం చూపించట్లేదుగా మన మీకు చూపిస్తుందా పెండింగ్ అట్లా
ఆ పెండింగ్ అండి నువ్వు సబ్మిట్ కొట్టట్లేవా
సడమిట్ కొడుతునా
రేటింగ్ ఇచ్చినాక సబ్మిట్ కొట్టినాక మళ్ళీ కాల్స్ మీద క్లిక్ చెయ్య
ఆ అదే క్లిక్ చేస్తున్నా
పైన సబ్మిట్ చూపిస్తుంది
కొనసాగించండి అని చూపిస్తుంది నాకు సడ్మిట్ అని ఎప్పుడో ఒకసారి వస్తుంది
ఆ
మనసాగించండి అని వస్తుంది దాన్ని క్లిక్ చేస్తున్నాను అప్పుడు ఆరెంజ్ వస్తుంది ఇక
ఆ ఎల్లోో
వెళ్ళలాగా
ఆ అట్లా వస్తే ఏం కాదు ఇప్పుడు నీకు మళ్ళీ ప్రొఫైల్ టాస్క్ దగ్గరి వచ్చ వచ్చేసరికి పైన అమౌంట్ పిస్తాను నక అప్పుడు సన్మతి పడ్డాయి కదా డబ్బులు దాని మీద క్లిక్ చేస్తే నీకు అమౌంట్ ఏం చూపయట్లే
ఒక ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూపిస్తుంది నాకు అసలు ఏం చూపించట్లేదు
ఫార్టీ నైన్ రుపీస్ అంతకు ముందయా అప్పుడు నువ్వు సన్మతి చేసినావు కదా ఇప్పటికే ఫార్టీ నైన్ చూపిస్తాన్న
అ ఇటు కాకుండా ఫార్టీ నైన్ రూపీసే చూపిస్తుంది న నాా తనకి స్క్రీన్ షాట్ పెడతా చూడు
ఆ సరే మరి బా ఇప్పుడు పెట్టు స్క్రీన్ షాట్ అ